ఆ చెప్పండి
వినిపిస్తుందా
వినిపిస్తుంది
ఏం చేస్తుంటారు మీరు
జాబ్ చేస్తా ఉంటాను
ఆ ఏం జాబ్ యు
రిలయన్స్ మార్ట్ లో జాబ్ సేల్స్ ప్రమాటర్
ఎలా అంది జాబ్ అంతా మీకు
ఉ బానే ఉంది
ఇంకేంటి విశేషాలు చెప్పండి మీ ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నారు
నా ఫ్రెండ్స్ ఓ పది మంది దాకా ఉంటారు వాళ్ళు వాళ్ళకొచ్చిన జాబ్స్ చేస్తూ ఉంటారు ఒ ఒకరు విఎఫ్ఎక్స్ లో ఉన్నారు కొంతమంది చెన్నై లో చేస్తున్నారు అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు దీంట్లో ఉన్నారు
మరి జాబు నా చే ఎంచుకుని తీసుకున్నారా లేకపోతే
రిలేటివ్స్ రిలేటివ్స్ చెప్తుంది దాన్ని బట్ కుత్ తీసుకున్నా
అలా కాదు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఇలా వెళ్ళారు అంటే వాళ్ళ చదువు తగ్గట్టు వెళ్లారు లేకపోతే వాళ్ళ సిచ్యువేషన్ తగ్గట్టు వెళ్లి చేసుకోం టారు కదా అలా మీరు మీ సిచ్యువేషన్ ప్రాబ్లం వల్ల వెళ్ళారా లేకపోతే
అది అదే నాకు కూడా సిచ్యువేషన్ తగ్గట్టు రిలేటివ్స్ చెప్పడం వల్ల వేలం
ఓకే ఓకే పర్వాలేదా మీకు జాబ్ అంతా బా ఓకేనా
ఉ ఓకే అన్న
అంటే మీ ఫ్రెండ్స్ మీతో, టచ్ లో ఉంటారా? జాబ్ పరంగా బిజీగా ఉంటారా
జాబ్ లో ఉన్నప్పు ఇప్పుడు బిజీలో ఉంటారు, జాబ్ లో లేనప్పుడు టచ్ లోనే ఉంటారు.
కలుస్తారా మీరంతా, ఒకసారాన్నా.
సండే టైంలో కలుస్తూన్,
అంటే లోకల్లో ఉన్నోళ్ అయితే ఓస్త్,
బయట ఉండేవాళ్ళు, కాల్స్ వరకే మాట్లాడతార్.
ఓకే, టచ్ లో ఉన్నారైతే అందరు.
ఉమ్ టచ్ లోనే ఉన్నారు.
మీకేదన్నా ఒక ప్రాబ్లం అంటే, ఫోన్ చేసి నా ప్రాబ్లం ఇది అంటే, మీకో, వెంటనే మీకు సొల్యూషన్ ఇచ్చే వాళ్ళు గాని, నేనున్నానని నిలబడే వాళ్ళు, ఎవరన్నా ఉన్నారా?
ఉన్నారు, ఇద్దరున్నారు.
వాళ్ళు, మీ బెస్ట్ ఫ్రెండ్స్.
ఉమ్ ఫ్రెండ్సే, బెస్ట్ ఫ్రెండ్స్.
వాళ్ళ కోసం, మీర్ చేయ్గలరా.
ఆ నీ అంటే నా గురించి వాళ్ళకి తెల్సు, చేసే టైం లో నేన్ చేస్తాను, ఉన్నప్పుడ్ డు. లేదు అని చెప్తే వాళ్ళు అత్తం చేసుకుంటారు.
ఓకే. అంటే చేసే మనసు మీక్ ఉంది. చేసే సిచ్యువేషన్ లేకపోయినా, చేయ్యలి అన్న, మనసత్వం అయితే ఉంది కదా. కానీ మీకు సిచ్యువేషను అంటే, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే నేను చెప్పడము ఇప్పుడ్ చీ, ఆ అమౌంట్ పరంగా కాకుండా, ఫైనాన్షియల్ ప్రాబ్లం కాకుండా వేరేదైనా మీ, మీ నుంచి వాళ్ళు హెల్ప్
ఆ హెల్పింగనే, అదే చెప్తున్నా, నాకు తోచింది నేన్ చేస్తాను.
ఓకే.
ఎక్కువగా అనిపించినప్పుడు, నేన్ చేయలేకపోత్
ఒకవేళ వాళ్ళు చెప్పింది, నాక్ హెల్ప్ రా నాకు ఇలా చేయ్యాలి, నువ్వు ఇలా చేయ్యాలి అని అడిగారే అనుకోండి, అంటే వాళ్ళు చెప్ ప్పింది, ఆలోచించకుండా చేసేస్తారా. దాంట్లో ఇది మంచి, చెడు అని రెండు ఆలోచన్ చేసి చేస్తారా.
ఒక్సారి ఆలోచిస్తాను. ఆ ఒక్కొక్కసారి ఆలోచిచ్చుకున్న డెశిషన్ తీసుకుంటాను.
హా, అంటే ఇక్కడ బెస్ట్ ఫ్రెండే, నేన్ లేదని చెప్పలేదు. అంటే, వాళ్ళు చెప్పింది వాళ్ళక్ మంచి అయ్యుండొచ్చేమో, అక్కడ మీక్ చేడో జరగచ్చేమో.
వాళ్ ఎందుకు నాకు చెడు, చెడుగా చెప్తారు. వాళ్ ళ్ళు ఏది.
వాళ్ చెడుగా చెప్తారని కాదు, అలా కాద్, అలా కాదు. చెడుగా చెప్తారని కాదు. ఆ సిచ్యువేషన్ లేమో, అంటే అది ఎలా వస్తుందో మనక్ తెలీదు. అది వాళ్ళకి మంచి అయ్యుండొచ్చు. మీకు వచ్చే కాడికి అది, వేరేలాగ అయిపోవచ్చు. అంటే ఇది చెయచ్చా, చేయ్యకూడదా అని ఆలోచన చేయకుండా చేసేస్తారా. లేక్పోతే, ఇది ఒకటికి రెండు సార్లు ఇది చెయొచ్చా, వద్దా అని ఆలోచిన్ చేస్తారా. లేదంటే ఇంకెవరినైనాన్ అడుగుతారా. అంటే వాడు నా క్లోజ్ ఫ్రెండ్ కదా, వాడు నాకు హెల్ప్ చేస్తాడు. వీడ్ ఇలా చెప్ తున్నాడెంటి. ఈ సిచ్యువేషన్ లో నేన్ చేయొచ్చా, చేయకూడదని ఎవర్నాన్నా అడుగతారా. లేకతే మీరే నిర్ణయం తీసుకుంటా టారా. హలో హలో